బాగున్నార హలో, బాగున్నార హలో బాగున్నార, ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండీ, తిన్నారా ఆ తిన్నం, మీరు తిన్నారా, తిన్నం అండీ ఉ ఆ తిన్నారా, ఆ తిన్నం అండీ మీరు తిన్నారా, ఆ తిన్నాండి ఏ ఏం చేస్తూరు, ఇవాళ ఎంచేసిరు కర్రీ ఇవాళ మేము పప్పు చేసినం అండీ మీరు ఏంచేసిరండి ఇవాళ దొండకాయ, పప్పు అవునా బాగున్నారా పిల్లలు, ఆ అందరు బాగున్నారండి, మీ పిల్లలు బాగున్నారా ఆ బాగున్నారండి.
ఆ చెప్పండి ఆహా ఇంకా చేయలేదండి మీరు చేసారా
చేసారా అండి లేదు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే, ఆహా మా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లిరు లెండి ఉ
ఇంకా చెప్పాలి,
సార్ ఎలారా ఆఫీస్ కి
ఆ వెళ్ళారండి, ఉ ఆ పెడతామండి,
పెడతామండి మీరు పెడతారా పచ్చళ్లు.
మీరు ఏ రకమైన పచ్చళ్లు పెడతారండి.
ఉసిరికాయ, మామిడికాయ హు టమాటో,
అవునా
టమాటలు ఏ రకమైన పెడతరండి పచ్చళ్ళు, టమాటాలో అందులో మీరు ఏ రకమైన పచ్చడి పెట్టుకుంటారు. ఈ టమాటాలో రెండు పచ్చళ్లు కూడా పెటుకోవచ్చు ఒకటి ఉడకపెటకూడా, ఇంకా ఒకటి ఉడకపెట్టి కూడా పెడతారు, కద అవునండి పెడతారు రెండు కూడా మా పిల్లలకి బాగా ఇష్టం, ఆ ఇంకా మామిడికాయ పచ్చడి అంటే ఆ మామిడికాయ పచ్చడి కూడా పెడతా అవునండి మేము కూడా మామిడికాయ పచ్చడి పెడతాం అండి మామిడికాయ కూడా చాలా విధాలుగా పెడతారు, కదా ఆ అవును దానికి పచ్చి మామిడి పచ్చ పెడతావు నెక్స్ట్ంగ్స్ ఏంటంటే ఇయ మొత్తం సంవత్సరం మొత్తం రావడానికి కూడా పె ం అవునవును మమిడికాయ పచ్చ ఇంకా టమాట పచ్చ నెక్స్ట్ ఉసిరికాయ పచ్చ కూడా పెడతామండి నిల్వ పచ్చళ్లు కదండి అవి నిల్వపచ్చల్లు వర్షకాలం ఏంటే చే
ఉంటాయి కదండి కొంచెం
త్వర త్వరగా పనులు కాకపోయినా పచ్చడి వేసి పంపిస్తాం అనేసి ఎండాకాలంలో పచ్చలు వేసి నిలువంచుకుంటామండి అవునా ఆ మేమ్ కూడా అంతే మేమ్ కూడా అట్లానే చేస్తాం
స్కూల్ కేళ్ళే వాళ్ళు ఉంటారు ఆఫీస్
వాళ్ళు తినే కాబట్టి అవును పచళ్ళు చేసుకుంటే కొంచెం ఇబ్బంది కా అవునవును మే కూడా అంతే అన్ని పెట్టునికుంటాం నిల్వ పచళ్ళు అ వర్షాకాలంలో ప ఆ అవును ఏ వా తీంటండి అందుకే కాబట్టి నీళ పచ్చలు కూడా చేసుకున్నాాంండి ఇప్పుడు టమాటా రేటు కూడా తక్కువనే ఉంది అవునండి రేటు కూడా బాగా తక్కువన్నాయి అందరూ కూడా
అంటే పది రూపాయల కిలో ఉందాండి టమాటా
మా దగ్గర కూడా పది రూపాయల కిలోనే ఉంది అదే అందుకోసం అనే రెండు కిలో టమాటా నే ఉసినూ కేజీ టమాట నెను కూడా మోన్ననే చేసెసా ఎండాకాలం
అరుగు పెట్టి అట్లా టమాటా పచ్చడా
వేరే విధంగా చేసుకుంట ఎందుకంటే అది బాగా రోజు ఉంటంది ఇదంటే కొన్ని రోజులు నను నెలలోక ని నెలలోక అయిపోతుంది అనేసి అవును ఇప్పుడు
ఈ రకం పచ్చడి చేస్తాం తర్వాత వరుగు
మా రకమైనటువంటి పచ్చడిా అవునవును నేను నేను కూడా మొననే ఒక కేజి పెట్టినా నేను కూడా టు కెజిసి పెట్టిన్నాను పచ్చడిహా చెప్పిన ఇ ఎందుకంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటంది కదా అవునవునా రేటు కూడా తక్కువ ఉంటంది అందుకే నిల్వ ఉన్నటు ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో పెడతామండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
అందం ఇప్పుడు పెట్టుకుంటాం ఒక రెండు నెలల
అవునవును ఇంకా ఏం పడుగ చేసుకున్నారు రీసెంట్గా ఆ ఆ రీసెంట్గా ఏం పడుగ చేసుకున్నారు హలో రీసెంట్గా ఏ పండగ వేసున్నారుే మేమా అండి హ చేస్తున్నామండి అవును మేము కూడా హోలి మీరండి హోలి మా దగ్గర హోలి పండగ చాలాకుంటాండి అవునవును
కామదహనం చేసి దాని బొట్టు మా ఇంటింటికి తెచ్చి ఇస్తారండి మాకు మా దగ్గర ఆ అది పెట్టుకుంటే మంచిది అనేసి తీసుకచ్చి ఇస్తారంండి ఆ ఇంకా ఏంటంటే ఆ రోజు పొద్దున్న ఏమంటారు ఇట్లా అడగడానికి వస్తా
శంత అడగడం అంటే మరి తక్కువ కాదు అరకటి స మాట్లాడుతుారు అవున వచ్చి అవునను
తర్వాత పదకొండిటి పదకొండు గంటల వరకు కామదహనం చేసి మంచి
మంచిగాట్ట ఇట్లా డప్పులతో తీచ్చేస్తారుడి తీసుకొచ్చి ఇంటింటికి తీసుకొచ్చిస్తారు అవును మాకు అర్థనే ఇస్తారుండి మేము కూడా మొన్న మా ఇంటి ముండ కామదహనం చేసినం మా వాడలోళందరు వచ్చేారు చేసి నక్స్ట్ కలర్స్ కూడా మే ఇంట్లోనేచురల్ గా త
మేం కూడా తలర్సు నాచురల్ గా తయారు చేస్తున్నా ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉన్నాయ అనేసి నాచురల్గా మేము తయారు చేసుకున్నామ అండి
అవునా
పిండి పసుపు పసుపు వేసి యల్లో కలర్
ఇం క క
తయారు చేసి పిల్లలందరం మేం
డుతు మే సే అట్లా న్నామండి ఎందుకంటే ఇప్పుడు వచ్చియితే కెమికల్స్ తోటి ఉన్నాయి కదండి మళ్ళీ బాడీ స్కిన్ క ఏమైనా ఎఫెక్ట్ పతుందిుర చాల
ఆ హెల్ీ హెల్త్ కూడా బగాయండి ఎందుకంటే చిన్న పిల్లలు ఆడతారు కదండి
అవునావు పంలో పం పిల్లల్లో ఎక్కడైనా పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అవునా న్చురల్ కలోే వాడిన వాడివు చెయ పట్లాసా పిండి వతలు ఏం చేస్తారు మరి పిండి వలుం చేస్తారు పిండి వంటల అండి మేము గారేజ్ చేసాం కూర తీసాం ఇంకా స్వీట్ ఐటం ఒకటి తీసాం మేము గారేజ్ చేసినాం కూర చే న ఉంటాేగదా మేము కూడా నెక్స్ట్ డే ఆడుతున్నాం అదే గ్రహణ ముంద అనేసి ఆ రోజు ఆడలేదండి అ నెక్స్ట్ డే ఆడట అే పగ కూడా నెక్స్ట్ చేసుకుంటా
హ
మేము కూడా మేము కూడా అండి ే అ మని మంచిగార్ను మళ్ళ మొ ఆ డిసెంబర్ అద మన్న మార్చ్ి ఏయిటికుందేగదా అవునండి మహిళ దినోత్సవం అది కూడా బాగాఘనంగాసుకున్నాం అవునండి మా దగ్గర కూడా చాలా బాగా జరుపుకున్నాం ఎందుకంటే మహిళలు
గుర్తించ ఈ మధ్య గుర్తిస్తలేదు కదా
దండి అవును అందుకోసం అనేసి వాళ్ళని కొంతమందిని గ మా ద చుట్టుపక్కల వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళకొంచం ఏంటంటే ఎండర్ టైం
అనేసి వాళ్ళ కొన్ని గేమ్స్ పెట్టిస్తుంది
చ్చనం ఆ ఇంకా సన్మాన చేసినం గెలిచిన వాళ్ళ బహుమతులు కూడా ఇచ్చినం అండి అవునా మేము కూడా అట్లనే చేసినమండి వాడలో కొంచం పెద్దవాళ్ళ చాలా హ్యాపీ గా ఫీల్ అయిందండి ఆ వాళ్ళ అంటే ఇంకా వాళ్ళు అంటే ముందు అనుభవించిన వాటి వాళ్ళ యొక్క అనుభవాలు అట్లా కొంచెం స్పీచ్ లాగా కూడా ఇప్పించినవండి ఇప్పటి వాళ్ళ కొంచెం ఇన్స్పిరే ఫ్రెషన్ ఉండాలనేసి స్పీచ్ లాంటివి ఇప్పించాం మేము కూడా అట్లనే చేస్తాం ండి మా వాడల్నే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి సన్మానం కూడా ఫుల్ హాపీ ఫీల్ అయ్యిండ్రు అవునండి గుర్తించాలి అప్పుడప్పుడు ఇట్ంటి వాటిని గుర్తిస్తేనే ఆడవాళ్ళ కూడ కొంచెం ధైర్యం ఉంటుంది అంటే మన మదటంటూ ఒకటి సమాజంలో అందరు తెలుసుకుంటున్నారు ఇట్లా మళ్ళ అదే రోజు జు మా వాళ్ళ తరపున చిన్నగా పిక్నిక్ లాగా కూడా వెళ్ళిననా ఇట్లాంటప్పుడు ఇకేంటండీ విశేషాలు ఇంటి దెగ్గర కూడా మేము పిండి వంటలు కానీ అన్ని అన్ని చేసుకున్నామిగా లంచ్ ప్రిపేర్ చేసుకున్నం మంచిగా సెలెబ్రేషన్స్ చేస్కైన్నారు కదా అవును చాల అక్కడ కూడా కేక్ కట్ చేస్తాం మళ్ళీ అవునా ఎంత బాగా సెలబ్రేషన్ చేస్ డి ఇక అది మర్చిపోలేనిదన్నమాట ఆ అనుభవలు ఇక అట్లా మహిళలకు కొంచెం ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉండాలండి అప్పుడే వాళ్ళ ధైర్యయంం ప్రతి ఒక్ ట్లాడు అంటే నార్మల్గా మంచి ఉంటారు అవునవు నే ఉంది లేకుంటే వెనకడుగు వస్తూనే అదే కదా మ అనేది దాంతోనే ఉంటాయి అవు సరే అండి సరే అండి సరే అ